హలో
హలో
హలో
ఆ పినిపిస్తుందా
చెల్లెవు నీకు ఓకేనా వినిపిస్తుంద ఒ ఒ కే
ఇప్పుడు నెక్స్ట్ ఉగాది ప్లాన్స్ ఏంటి
ప్లాన్స్ అంటే ఆ ఇక్కడే ఉంటాము ఊరియ ఊరు అట్ల ఏమి వెళ్ళము మీరు సెలిబ్రషన్స్ ఇక్కడేన విలేజ
ఏంలే ఎప్పుడైనా ప్రతి ఇయరు అమ్మ వాళ్ళ ఇంటికి ఎళ్తా
ఓకే
మ్మ్ ఏం చేస్తారు మీరు ఉగాది అంటే మీ సైడు
సైడ్ ఉగాది పచ్చడి చేస్తారు సిక్స్ ఫ్లేవర్స్ తోని భక్ష్యాలు చేస్తారు బొబ్బట్లు మీ బొబ్బట్లు అంటారేమో ఇక్కడ ఓకే దేవ్ పూజ చేసుకుంటాను మీరు
సేమ్ అంతే ఇంగ ఫస్ట్ ఇగ కొత్తకుండ తీసుకొచ్చి భక్షాలు పచ్చడి పూజా ఇంగ కొంచెం కొంచెం వెరైటీగా కొన్ని ప్రసాదాలు ఇప్పుడు పులిహోర అట్లా కొన్ని ఐటమ్స్ చేసాం అంటే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క ల జేసుకుంటారు కదా
ఎవల్ అండి
అందుకే మీరు వేరే సైడ్ కదా అట్లా మీ సైడ్ ఇంకేమైనా డిఫరెంట్ గా చేసుకో
సేమ్ ఇదే ప్రాసెస్ టుంది కొంత మంది టెంపుల్ కెళ్ళి న్యూ ఇయర్ ఉంది కదా మనకి తెలుగు వారికి న్యూ ఇయర్ కాబట్టి పంచాంగం ఉంటుంది చెప్పించుకుంటారు కొంతమంది
ఆ మేము గూడా అంతే ఇగ ఈవినింగ్ అట్లా వెళ్ళి టెంపుల్ కి పంచాంగం చెప్తారు కదా వినేసివస్తాము
మ్మ్ హు పచ్చడి ఎలా చేస్తారు మీరు
ఆ ఫస్ట్ చింతపండు నానేసి నేను నానబెట్టేసి ఉంటాం బెల్లము చింతపండు మ్మ్ తర్వాత కుండలో వాటర్
హలో
డి చూసుకొని వేసిన తర్వాత దాంట్లో ఇంగ సైడు వేపాకు పూత ఆ కొబ్బరి ముక్కలు ఆ వేపాకు పూత కొబ్బరి ముక్కలు కొంచెం చిన్న గసగసాలు మామిడికాయ ము ముక్కలు చిన్నగా తరిగి
ఓకే
కొంచెం అవన్నేసి కొంచెం ఏమైనా డ్రై ఫ్రూట్స్ అట్లా ఎసుకుంటము
ఓకే బనానా వేస్తారా
బానానే ఏం వేయమబ్బా మా దగ్గర
ఉహు
ఆహా మీరు వేసుకుంటారా
ఆ వేసుకుంటాము బనానా
ఆ కొంతమంది ఏమో కొంచెం ఇట్లా ఉ అన్ని కలవాలని చెప్పేసి ఉప్పు
ఉమ్ అది కంపల్సరి ఉప్పు కారంము చేదు వేప చేదు ఉంటుంది పుల్పా చింతపండు వస్తుంది
మేమేమో ఓన్లీ పులుపు కోసము చింతపండు తీపి కోసం బెల్ళము చేదు కోసము ఇదేస్తాం గానీ ఉప్పు ఉప్పు పూహు కారం అనేది ఎప్పుడు చెయ్యలేదు నార్మల్గా మనం బయట ఆ అవును కాకపోతే ఏమో చిన్నప్ప నుం చి మా ఇంట్లో అట్ల ఏం చెయలేదు కదా సో మేము ఏందంటే అట్ల ఏం చెయ్యాం ఇంగా
ఓకే
ఆ ఇట్లనే ఉంటుంది. ఇంకా కొంతమంది పక్షాలు పోలేలు అంటారు ఇవన్నీ టారు కదా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా ఉమ్ మా దగ్గర బ చాలానే అంటాము
పొద్దున్నే చేస్తారా ఇదంతా ప్రాసెస్ అంటే ఇలా ఎర్లీ మార్నింగ్ చేస్తారా
ఆ మరి అంత మార్నింగ్ ఏం కాదు కాని నార్మల్గా కొంచం లేసి పూజ ఊట్లా చేసుకున్నాక ఫస్ట్ భక్షాలవన్నీ వేసి ప్రసాదం పెట్టి పచ్చడి అదంతా వేసుకు కొని ఇంకా కొంచెం పులిహోర అట్లా కొన్ని వెరైటీస్ అట్లా చేసుకొని ఇ ఆఫ్టర్నూన్ వరకు కల్ల లేదు లేదు అస్ అసలు నాన్ వెజ్ అస్సలు తినము ఉగాది
ఓకే తింటారు కంపల్సరిగా తీ తింటారు ఉగాది రోజు మళ్ళీ ఇట్లా దేవుడికి ఎల్లమ్మకి కూడా చేస్తారు మా
అవునా ఆ ఏమో మాకైతే చిన్నప్పటి నుంచి ఏంట్ల ఏం లేదు అసలు కాదు పండగ అంటే ఇంకా ఓన్లీ ఇట్లా ఇది ఇంత మటుకే స్వీట్స్ అవి చేసుకొని తినడ మే ఇంకా నాన్ వెజ్ అదంతే ఏం ఉండదు ఆ అసలు
ఉహు ఊర్లో చేసుకుంటరూ ఉమ్ అంటే పోచమ్మకి ఇట్లా కట్ చేసుకుంటారు కోడిని కట్ చేసుకున్న వాళ్ళు ఉగాది రోజే కంపల్సరీ
ఆ ఆ ఏమో మా సైడ్ అయితే అది లేదబ్బా ఇంతే ఇంతే చేసేసుకుంటాము. మళ్ళీ ఒకసారి ఈవినింగ్ టెంపుల్కి వెళ్తాము ఇంకా మళ్ళీ భక్ష్యాలు అట్లా మళ్ళీ ఇది మంచిగా వేడిగా తినాలనిపిస్తే మళ్ళీ ఒకసారి చేసుకొని
ఓకే
తింటాము ఇంకెక్కడికైనా బయటికి వెళ్ళాలనిపిస్తే ఫ్యామిలీతో ఉన్నట్లు బయటికిళ్ళేసి వస్తాము.
ఉహూ
అంతే వన్డేనే సెలబ్రేట్ చేసుకుంటాం
అవునా
మొన్న హోలీ ఎట్లా చేసుకున్నారు
పిల్లలు చాలా బాగా ఆడుకున్నారు వేరే హౌస్ షిఫ్ట్ అయ్యాము చాలా బాగా ఆడుకున్నారు పిల్లలు
ఆ బా ఫస్ట్ టైమ్ మేము అసలు ఈసారి ఈ ఇయర్ అస్సలు హోలీ సెలబ్రేట్ చేసుకోలేదు ఎందుకంటే ఆ రోజు ఆ రోజు గ్రహణం వచ్చింది కదా
అవునవును
గ్రహణం వచ్చినందుకు మా ఇంట్లో కొంచెం వద్దులే ఈరోజొద్దు రేపు చేసుకోవాలి అని చెప్ అంటే అసలు పిల్లలుక్క కలర్ గుడ పూసుకోల అసలు మాకు హోళీ పండగలాగనే అనిపిచ్చలే
నెక్స్ట్ డే స్కూల్స్ ఉన్నాయి
ఆ ఆ నెక్స్ట్ డే స్కూల్ ఉంది ఇంకా ఆ రోజు వాళ్ళు అసలు హోలీ ఆడలేదు, అడిగినరు హోలీ హోలీ అంటే రేపు ఆడుకున్నా ఇంకా వాళ్ళకి స్కూల్ ఉంది. స్కూల్ ఎళ్ళిపోయినరు ఇగ వాళ్ళు మరిచిపోయినరు అస్సలు హోల్ లేదు లేదు స్కూలో గుడ ఈసారి వాళ్ళు ఆ రోజే చెప్పినారు ముందు హాలిడే ఇచ్చేసినారు సడన్ గా
ఓకే
చేయలేదు అసలు ఇంక అసలు ఈ ఇయర్ వాళ్ళకి హోలీయే సెలబ్రేట్ చేసుకోలేదు పాపం
అవునా పిల్లలు మా పిల్లలు చాలా ఫ్రెండ్స్ అయ్యా ఇక్కడ చాలా బాగా ఆడుకున్నారు వన్ వరకి వన్ ఆర్ టూ వరకు ఆడు నే ఉన్నారు
ఎప్పుడైనా కొంచెం అంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఏమి ఉండరు ఇక్కడ నార్మల్గా పిల్లలు పిల్లలు కొద్దిగా ఆడుకుంటారు నేను కొంచెం ఆడుకోండి అని చెప్పేసి ఎప్పుడైనా సరే కొంచం వాటర్ బెలూన్స్ అవన్నీ తీసుకొచ్చి కొంచెం ఇస్తం ఇద్దరైనా సరే ఆడుకోండి బయట అని చెప్పేసి కాకపోతే ఈసారి ఏంటో ఇగ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పంపించినా అక్కడ వాళ్ళెవ్వరు ఆడుకోలేదంట. గ్రహణం ఉందని
చాలా మంది గ్రహణం ఉందని సెలబ్రేట్ చేసుకోల నెక్స్ట్ డే చేసుకున్నారు ఇక్కడ పెద్దవాళ్ళు నెక్స్ట్ డే సెలిబ్రేట్
మేముండే సైడ్ చేసుకున్నారు పిల్లలు పిల్లలు పిల్లలు కొంచెం బయట ఆడుకున్నారు
ఓకే
వాళ్ళు అక్కడికి పంపించిన నేను ఆడుకుంటారేమో అని చెప్పేసి కాపోతే అక్కడ ఎవ్వరు ఆడుకోలేదని చెప్పేసి ఇగ మా అత్తమ్మ బయటికి పంపియలేదు ఇంకా ఆఫ్టర్నూన్ అంటే ఇక తర్వాత గ్రహణం స్టార్ట్ అయిపోయింది కదా
హు హూ
వచ్చి అడిగినారు ఈవినింగ్ అసలు మేము హోళీ ఆడలేదు మాకు హోళీ అనంటే సరే రేపు ఆడుకుందురులే దా అది ఇది అంతే అయిపోయింది ఇంగసలు హోలీ అన్లాగ
పాపం వాళ్ళకి హైస్కూల్కెళ్ళేసరికి మర్చిపోయినట్టున్నారు పిల్లలు గూడ
ఇగా చూడాలి పాపం నెక్స్ట్ ఇయర్ అయినా వాళ్ళకి మంచిగా ఆడుకోమని చెప్పాలి నాగ్గుడా అంతే తెలేదు అసలు ఈసారి అంటే అసలు హోలీ ఫెస్టివల్ వచ్చింది ఏదన్నా ఏ ఫీలింగ్ అనిపియేలె ఈసారి ఎందుకో ఏమో నుంచి
ఊహు
ఆ త్రీ మంత్స్ అవుతుంది రూమ్ షిఫ్ట్ అయినా మేము గూడా అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చినాము అదే ఏరియాన
మళ్ళీ షిఫ్ట్ అయ్యారా
ఆ అంటే చాలా ఇయర్స్ నుంచి ఉంటున్నాం అక్కడ
ఓకే
ఫస్ట్ టైమ్ ఇప్పుడే రూమ్ షిఫ్ట్ అవ్వడము
ఉహు అదేదో ఓనర్ వాళ్ళది ఉందన్నారు గదా వాళ్ళ మదర్ ఏదో
మ మదర్ కి కొంసెం హెల్త్ బాగాలేదు అన్నందుకు ఇంగ అదె చూసి షిఫ్ట్ అయినం అప్పుడు ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయిపోయింది
టైమ్
మ్మ్
పిల్లలకి ఫ్రీ ఉండాలి ఊ ఔ ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నాం ఓనర్స్ కొంచెం ప్రాబ్లం ఉండే
ఊ అవునవును ఓకే ఓకే ఉమ్ లైక్ ఇప్పుడు ఎట్లుంది వెదర్ అక్కడ
ఊ చాలా ఎండలు ఫుల్గు ఉన్నాయి మీకు అంటే వేడి ఉందా అంతా చాలా అంటే చాలా ఈ ఇయర్ చాలా ఎండలున్నాయి
అవునా అంటే ఇది లోపల ఎట్లా అంటే కొంచెం లైక్ అపార్ట్మెంట్ లాగుంటది
ఊహూ
పెద్దగుంటది సో అట్లా అని చెప్పేసి కిందంతా మాకు మేము ఒక్కరమే కింద అంతా చాలా మంచి క్లోజ్ ప్పుడు చల్లగుంది ఇప్పటికైతే బయటికెళ్తానే ఎండ అమ్మో బాగుంది ఎండ అన్నట్టు తెలుస్
ఆహా అపాట్ మే అంటే పైన ఫ్లోర్ ఉంది కావట్టి మీకు అంత
ఆ పైన త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి
అవునా అట్ల అయితే మంచిగా ఉంటుందిలేండి లాస్ట్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళకి చాలా ఎండ వస్త్ చల్
ఆ వాళ్ళకి ఇబ్బంది అవ్తది మేము కిందనే ఉన్నాం కదా కొంచెం బాగానే ఉంది పర్లేదు ఇప్పుడు సమ్మర్ కాబట్టి మంచిన్నే ఇస్తుంది ప్రస్తుతానికి
హ్మ్ హు లాస్ట్ ఇయర్ తో కంటే ఈ ఇయర్ చాలా ఎండలు ఉన్నాయి ఇప్పుడే ఎలా ఉన్నాయి ఇంకా మే వరకు ఎలా ఉంటుందో ఇ ఇండిపెండెంట్ హౌస్ గదా ఓన్లీ వన్ ఫ్లోర్ అంతే
ఓకే ఓకే
హ్మ్ వన్ ఫ్లోర్ కాబట్టి అట్లానే అంటే ఎవరు ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలనే తీసుకున్నాం
హ్మ్ అదే బెటర్ కొంచెం ఇప్పుడు
హ్మ్ పిల్లలు చాలా అల్లరి చేస్తారు చిన్న పిల్లలు కాబట్టి అల్లరి చేస్తున్నారు కాబట్టి ఏదో ఒకటి అంటూనే ఉంటారు పిల్లలు అంటే రన్నింగ్ చేసిన వయసోచ్చిన ఇప్పుడైతే ఏ ప్రాబ్లం ఉండదు
హ్మ్ హు ఇప్పుడు వెళ్తునన్నా ఉగాదికి
లేదు వెళ్ళట్లేదు ఇక్కడే పిల్లలకి హాలిడేస్ నెక్స్ట్ సండే నుండి
ఆహా ఓకే మరి వెళ్ళొచ్చు కదా
హ్మ్ వెళ్ళచ్చు కానీ మ్యారేజ్ ఉంది నెక్స్ట్ మంత్ లో మళ్ళీ అప్పుడు వెళ్తాం కదా అని
ఆ ఓకే అహ నాకు ఇక్కడే కదా కాబట్టి లోకలే గానీ చూడాలిగా ఏమో చూడాలి ఎవ్రీ ఇయర్ అయితే వెళ్తా చూడాలింగి సారి ఒకవేళ వెళ్ళేసి వస్తా అట్లా వన్ వన్ డే అంతే వన్ డే ఇట్ల ముందెళ్ళి వన్ డే మళ్ళీ వచ్చేస్తా ఎంబడే ఉమ్ ఇక్కడ ఒకదానికి ఆ హాలిడే వన్డేనే ఇస్ తారు ఇంగ నాకూ ఒక్కదానికే గదా ఇక్కడ ఉండాలన్పిచ్చదు అక్కడికెళ్తే కొంచెం ఫెస్టివల్ లాగా అన్పిస్తది
ఊ ఊ
ఆ ఆ ఇంకా
ఇంకా అది నువ్వు వ్రతం చేస్తున్నావా ఏడు శనివారాలు వ్రతం
ఆ అవును బా స్టార్ట్ చేసినాం ఉమ్ సరే మరి ఓ కే నా ఉమ్ బాయ్